హలో చెప్ప ఎండాకాలం కదా ఇప్పుడు ఎండలకు ఎక్కడ ఉన్నావు ఏంది
పని మీద ఒక ఊరికి వచ్చిన
అదే ఎండలకు అటు ఇటు తిరగదు మరి అసలేండాకాలం ఇప్పుడు
అవునుగాని ఎంత ఇంపాటింటి వరకు ఉంటే ఈ సారసాలనే ఊరికి వస్తున్నా
అవునా అదే అదే మరి దానికోసమే నేను ఫోన్ చేసిన మరి ఎండకి ఎక్కడ ఉన్నావో ఏమో అనే స
అంటే ఈ ఎంటలు మొన్నటువండి బాగానే ఉన్నాయి
అవునంటే ఈసారి ఎండలు తొందరనే వచ్చేసి మార్చ వచ్చిందో లేదో ఎదం ఎండలు పెరిగిపోయినాయి అసలు
అవును థర్టీ ఎయిట్ డిగ్రీస్లా సెంటిగ్రేడ్ ఉష్ణ్రత ఉంది
అవును అదే అదే ఎండలకు బయట అటు ఇటు యెళ్ళొదిగా
ఉమ్ యెళ్ళాల అనుకున్నా గానీ ఇంకా ఇంపార్టెంట్ వర్క్ అని వచ్చిన
ఉమ్ అవునా అవును మీ ఊర్లో ఎండాకాలం చలివేంద్రాలు అవి ఇవి ఉంటాయా మరి
ఆ ప్రతి సంవత్సరము ఏప్రిల్ మే మ నెలలో పెడతారు ఇంకా పెట్టలేదు ఈ సంవత్సరం
అదే అదే ఇగ ఎండాకాలము వాటరు బాగా తాగాలి లేకుంటే ఇబ్బంది అయితది
అవును చల్లటి నీళ్ళు తాగుతు ఉండాలి మధ్య మధ్యన అరగంట గంటకు ఒకసారి
ఆ పండ్లు గూడా మనము కరుబూజ కాయలు వాటర్ కు సంబంధించిన పండ్లు ఉంటాయి గదా గదా ఆ పండ్లు గూడా ఎప్పుడు తింటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటరు ఎండలకు
ఆ వాటర్ కంటెంట్ ఉన్నా పండ్లు కూరగాయలు తినాల్సిందే
అదే నేన్ అదే అనుకుంటున్నా ఇగ సమ్మర్ వస్తుంది
ఊర్లో ఈ కరుబూజ కాయల తోట ఉంది
అవును ఇగ మనకి ఎండాకాలం వచ్చిందంటేనే కరుబూజ కాయాలే గదా తినడం కరుబూజ కాయలు దోసకాయలు ఇట్లాంటివి తి తినుకుంటా ఉన్నాం అనుకోండి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆరోగ్యంగా ఉంటారు మంచిగా అందులో వాటర్ ఎక్ ఎక్కువ ఉంటది
అవును ఈ సంవత్సరం మా సర్పంచ్ చేన్ లో మొత్తం ఈ కరుబూజ కాయ
అవునా ఏ వూరు మీది ఎక్కడ అసలు అది
బెజ్జూర్ మండలంలో ఉంటది ఒక పల్లెటూరు
అవును పల్లెటూర్లు బాగుంటాయి నిజానికి వాస్తవానికి పల్లెటూర్లే బాగుంటాయి చెట్లు అవి ఇవి చక్కటి వాతావరణము చల్లటి గాలి గాలి మంచిగుంటది అక్కడనే ప్రశాంతంగా
అవునవును కొంత దే గ్రామంలో ఆస్వాదిద్దామని వచ్చిన
ఆ ఇగ ఈరోజు హాలిడే గూడా గదా అందుకే వెళ్ళినట్టున్నది మీరు
ఉమ్ అందుకే వెళ్ళిన మళ్ళా ఆదివారం సెలవు దినం గదా అందరిని గల్సి పలకరించవచ్చని కూచ్చున్న
అదే అదే కొంచెం జాగ్రత్త అండి ఎండలు బాగున్నాయి ఎండలు మండిపోతున్నాయి
అవును జాగ్రత్తగానే ఉంటాను మీరు గూడా జాగ్రత్తగా ఉండండి
ఇగ మేమంటే ఇంట్లో ఉండే వాళ్ళమేనాయే మీరంటే అటు ఇటు డ్యూటీకి వెళ్తరు ఇగ బయట పనులకు ఎక్కువగా యెళ్ళేది ఆడవాళ్ళకంటే మగవాళ్ళే గదా తిరిగేది
అవును మగవాళ్ళే వెళ్తారు గాబట్టి కొంచెం వెంట తాగే నీళ్ళ క్యాన్ తీసుకొని వెళ్ళాలి దాని చల్లబరచడానికి దానికి బట్ట చుట్టి తడిపి వెంట మోస్ కొని వెళ్తే ఏ పనైనా చేసుకుంటూ మధ్యమధ్యన వాటర్ తాగుతారు
ఉమ్ మరి మీకు సమ్మర్ లో గూడా డ్యూటీ ఉంటదా ఏమన్నా హాలిడేస్ ఏమన్నా ఉం టయా మరి మీకు
మనకు ప్రభుత్వ సెలవు దినాల్లో సెలవులు ఉంటాయి ఆదివారాలు సెలవులు ఉంటాయి మీకు ఇంట్లా మిగిలిన దినాలలో పనులు ఉంటాయి
అంటే ఇంత ఎండలకు గూడా మీరు ఏప్రిల్ మే డ్యూటీ చేయాల్సిందేనా
చేయాల్సిందే రైతుకు మేడం రైతుకు ప్రతి రోజు పనే ఉంటుంది ప్రతి రోజు పనే ఉంటుంది ఏదో ఒక పనే ఉంటుంది ఖాళీగా ఉండడు రైతు పల్లెటూరు గురించి అడిగారు గదా అ టున్న పల్లెటూరులో ప్రతి రై తు ఏదో ఒక పనిలో బిజీ బిజీగానే ఉంటాడు సీజన్ బట్టి పని చేస్తూ ఉంటాడు
ఇప్పుడు పల్లెటూరులో ఇప్పుడు ఏం పంటలు వేస్తారండి మరి ఇప్పుడు స ఎండలకు అసలు మీ ఊర్లో ఏమన్నా యేస్తారా పంటలు ఏమన్నా ఉంటాయా ఇప్పుడు దాదాపు
అంటే సున్నా భాగం మొత్తానికి అన్ని పంటలు ముగించిన తర్వాత ఎడాకాల పంట అంటారు తాత్కాలిక పంటలు ఉంటాయి వాటిని ఏస్తారు ఇప్పుడు ఏవిగావే ఆ దోసకాయలు గుడిమకాయలు ఆ తర్వ త ఈ పూచ అంటే కర్బుజ అంటారు మన ఏరియాలో అవి పండిస్తారు ఇప్పుడు అంతటా మక్క కంకులు కూడా వేస్తున్నారు అనుకోండి సో ఇవి తాత్కాలిక పంటాల మ్మ్
అంటే ఆ వాటికి వాటరు అదేం అవసరం లేకుండా నే ఉంటదా ఆ పంట మరి
లేదు అది ఎండకాలం కదా వాటర్ అవసరమే బోర్వేల్ సౌకర్యం ఉన్నా ప్రతి రైతు ఈ పంటలు పండిస్తూ వాటర్ పోస్తూ చూసుకొని వ్యాపారం చేస్తుంటారు
బోర్వెల్స్ అవి వేసుకుంటారా అవి పంటలు పండించడం కోస్
అవును బోర్వల్ సౌకర్యం ఉన్న వాళ్ళే ఈ పంటలు పండిస్తారు అందరు పండిచరు గ్రామంలో ఒక ఒక నలుగురు ఐదుగురు ఈ పని చేస్తారు పండ్ల పండ్లను పండించి పంను
కానీ వ్యవసాయం చేయడం కూడా చాలా గొప్ ప్ప విషయం ఎందుకంటే ఇంత ఎండకు కూడా మీరు ఆ పంటలు పండించడం అంటే అది మామూలు విషయం కాదు అసలు
అవును ఇది ఎండాకాలంలో పండించడము చాడం కంటే ఎళ్లవేళలా దేశ ప్రజలకు ఆహారాన్ని అందించే కార్యక్రమం ఎవరైతే చేస్తారో వారు రైతులు కాబట్టి రైతు శ్రమకు ఎంత తో విలువా ఉంటది
అందుకే రైతులు ఆ రైతులని బాగా గుర్తించాలి వాళ్ళు పంటలు పండించ చకుంటే మన పరిస్థితి ఏందో మనం ఈ సిటీ లైఫ్ అలవాటు పడి ఉన్నాం కాబట్టి మనం సిటీల వాళ్ళం బయటికి వెళ్ళలేకపోతున్నాం ఎండ తీవ్రతను బట్టి చూస్తే మనం ఎప్పుడు ఇండ్లలోనే ఉండిపోతాము కానీ రైతులు అలా కాదు వాళ్ళు చాలా పనులు చేస్ స్తారు ఎండనక వాననక పాపం వాళ్ళు కష్ట జీవులే
ఆవును వాళ్ళు కష్టపడి ధాన్యం పండిస్తేనే మనమ అంతా సుఖంగా కూర్చొని తింటున్నాము
ఎండలకు వెళ్ళడం మన వల్ల అయితే కాదు ఈ ఎండలు మండిపోతున్న సమయంలో మనం తొమ్మిది ది అయ్యిందంటే డోర్లు వేసుకొని కూలర్లు ఆ కూలరు వేసుకొని మనం లోపలనే ఉండిపోతాం కానీ నిజానికి కి రైతు ఆ విధంగాగా కాదు వాళ్ళు ఎంత ఎండ అయినా కూడా పాపం వాళ్ళు భరిస్తారు
మ్మ్ వాళ్ళు ఎండ వాన అన్ని కూడా తట్టుకోగలరు వాళ్ళక అంత స్టామినా ఉంటుంది ఆ స్టామినా తోనే మంచి దృఢమైన బలమైన పనులు చేస్తుంటారు ఆ పనులలో వ్యవసాయం కూడా ముఖ్యమైనది
అవును వాళ్ళు పాపం వాళ్ళు తినే తిండిని బట్టి ఇగ పాపం వాళ్ళు పనులు చేయడం అసలు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు రైతులు నిజానికి రైతుల వల్లనే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం నిజం చెప్పాలంటే
అవును మా నాన్న కూడా రైతే కాబట్టి రైతు శ్రమ విలువ నాకు తెలుసు కాబట్టి రైతు గురించి మాట మాట్లాడడం ఈ రోజు నాకు గర్వకారణంగా ఉన్నది
అవునండి నాకు కూడా ఈ ఎండాకాలం గురించి మాట్లాడదాం అంటూ మీరు ఇగ విలేజ్ వెళ్ళరు అనే వరకు నాకు కూడా అసలు అమ్మో రైతులు ఎంత కష్టపడి పని చేేస్తారు అనేది ఒక్కసారిగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మీరు మాట కొంటే అసలు
అవును కూరగాయల మార్కెట్ లో దొరికేది రకరకాల కూరగాయల వెనుక ఆ రైతు శ్రమ ఉన్నది
వాళ్ళు పండించిన ప్రతి పంట పండ్లు కూరగాయలు మార్కెట్లు తరలికి వస్తేనే మీ కు కొనుక్కొని తినే అవ అవకాశం వస్తున్నది మీ పట్టణాలలో
మరి మీరు సిటీ లో ఉంటారు కదా మీ దగ్గర ఏదో ఆ ఎండాకాలాం లో ఇట్లా అంబలి పోస్తారు అది ఇది అంటారు అది నిజంగానే ఎండాకాలంలో మీ దగ్గర అంబలి
జొన్న అంబలి రాగి సంకటి అంటారు రాగి సంకటి లేదు గాని జో మమ్మ జొన్న అంబలి మాత్రం ఒక ట్రస్ట్ వాళ్ళు పోస్తారు అది ఇంకా స్టార్ట్ కాలేదు త్వరలో స్టార్ట్ చేస్తారేమో ఇప్పుడు మార్చి మాసం కాబట్టి లేదు కానీ ఏప్రిల్ మాసము జూన్ వరకు
అంటే అందరికి పోస్తారా అంటే ఊర్లో అందరికి పోస్తారా కొంత కొంతమందికి మాత్రమే పోయడం అట్లా ఉంటదా అసలు ఏ టైమ్ లో పోస్తారండి మీ ఊ
అందరికి ఉదయం లే ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు పోస్తూ ఉంటారు అందరికి ఎవరు వద్ద అనేది ఏమి ఉండదు
అంటే కుల మాత భేదం లేదు పేద ధనిక ఇట్లాంటిది ఏది లేకుండా అందరినీ సమానంగానే ఈక్వల్ గా అంబలి
అవునా అవును రీయిల్ అంబాలి తాగడానికి కులం మతం భేదం ఎవ్వల్ అవసరం లేదు తాగుతామంటే పోయడమే పోస్తారు
ఆ మంచిదే ఈ ప్రోగ్రాం బాగుంది ఏదో మరి సమ్మర్ లో పాపం చాలా మందికి ఇప్పుడు అటు ఇటు బస్సు లో ప్రయాణం చేసి వాళ్ళలకు పాపం వాటర్ దొర కడమే ఇబ్బంది ఆ టైం లో వాళ్ళకు అంబలి కూడా పాపం సరఫరా అయితుంది అంటే మంచి అసలు అది మంచి ప్రోగ్రాం అసలు
అవును అందరు కూడా బాటిల్స్ పట్టుకొని ఒక్కొక్క లీటర్ నింపుకొని త్రాగిన తరువాత వెంట పట్టుకొని వెళ్తారు మధ్యహన తాగుతూ ఉంటారు అంటే శరీరానికి చలవ కదా అందుకని
ఓకే ఓకే అండి ఎండాకాలం గురిం రించి మీరు చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్